ఆ ఏం చేస్తున్నారండి
ఏం చెయాటేదండి
అవునా అండి
హ్మ్
మ్మహ్
మీరేం చేస్తారండి
ఏం లేదండి ఖాళీగా బయటకు కుచ్చున్నాను గాలి రావట్లేదు ఉబ్బరిస్తుంది బాగా
హ్మ్ అవునండి
చలగలేదండి బాగా వేడిగుంది
అవునండి
హ
మీ దగ్గర ఎట్లుందండి వాతావరణం
మా దగ్గర కూడా అలాగనే ఉందండి
అవునా బాగా ఎండలు కొడుతున్నాయండి
అవునండి
బాగులు కొడుతున్నాయండి అసలు వామ్మో అసలు మే నెలలో కొట్టి ఎండలు కొడుతున్నాయండి ది
అవునండి
మీ సైడ్ విపరితంగా కొడుతున్నాయి ఏండలు అదే అండి స మంచెప్పాలెట్ వుర్లలో బాగుంటాది కద
అవునండి
సిమాంచప్
పల్లెటూరుంటే ప్రశాంతంగా ప్రశాంతంగ వుంటదంటి
అవునండి మంచి చెట్ల కింద కూర్చోవచ్చు మంచి అసలు సాయంత రం ఈ టైం కాగానే అందరూ మంచం మంచం వేసుకొని బయట పడుకుంటారు మంచి చెట్లు ఉంటాయి కాబట్టి పల్లెటూరు పల్లెల్లో మంచిగా చల్లగా ఉంటది
అవునండి
ఈ సిటీ లో అంతా వేడి ఇల్లులన్నీ దగ్గర దగ్గర కుంటాయి అసలు మస్తు వేడిగా ఉందండి
అవునండి
మీది పల్లెటూరా సిటీ అ అండి
పల్లెటూరురాండి
అవునా మంచి సో మీకు మంచిగా చల్ల ఉంటంది అనుకుంటా కదా వాతావరణం
చాలా చాలా కాస్ చాలా చల్లగా ఉంటదండి
అ మంచిగెంజాయ్ చేస్తున్నారండి మీరైతే
మీరు అన్నట్టుగా వాతావరణం ఆ పల్లెటూని చాలా ఆ చల్లగా ఉంటది మంచిగా ఉంటది ఆ సిటీ సిటీ వాచ్ వాతావరణం ఎట్లాంటదంటే చాలా ఆ కల్ ఆ ఏ ఏదో అంటారు కదా కలుసిత్ అంటారు కదా కలుషిత్వం ఉంటా ఉంటదమ్మా సిటీలో పల్లెటూరులో అంతా ఆ నీటుగా ఉంటది
అవునండి ఈ సిటీ అనే పేరుగానండి ఎక్కడ చూసిన చెర్ క్క
అవునండి అవునండి
వర్షలు ఇగా పల్లెటూర్లలోనే మంచిగా అక్కడ నీళ్ళు అక్కడనే అవుతాయి
అ అవునండి అవును హ మీ హలో హలో హలో. హలో. హలో.